చెప్పినా నేనే అట్లా అని ఈసారి గనుక చిన్నోడు పెద్దోడు సెట్చేసినాం నీకు అదిఇది అని మా మాట్లాడితే మా నస్సలు బాగుండదు. మాట్లాడితే నార్మల్గా మాట్లాడు అని చెప్పినా.
ఎప్పుడు?
ఆ రోజే ఎందుకో ఆ ఎప్పుడంటే ఆ రోజు ఎళ్ళీ థర్టీ వన్ మెసేజ్ చేసిల్లా
ఉ మన పేరు గాని చెప్పచ్చు.
వద్దు.
హ్
ఆ నెక్స్ట్ డే
నేను అరిచిన తర్వాత
ఎస్ ఎస్
ఏమన్నాడు? నువ్వే పోయి అడిగినావా, నువ్వే పోయి చెప్పినావ మాట.
అవును మధ్యాహ్నం పోతాంటే మధ్యాహ్నం అంటే షూ వదిలేస్తాం కదా బయ ట అప్పుడు కనపడింటే ఇట్లా అన్నా. ఉ అట్లా చెప్పినా. మళ్ ధనుష్ అంటే ఏమనవే అన్నాడు. ధనుష్కి గాని చెప్తా నేను అని చెప్నా. నిన్ను చూసి ఆ సిఆర్ కూడా అంటున్నాడు ఏం కథలా అని అర్చా. హ్ ఇంగా అంతే. అయితే సీత అంటా అంట ఆ
ఇంగోటి చెప్ ఆ ఏమన్నవు మళ్ళీ దానికి
ఏయ్ నా పేరు ఉంది కదా. నా పేరు ఏమన్నా సీతనా అన్నా.
ఉమ్
ఇగ వాడే మళ్ళా, నవ్వుకుంటు వెళ్ళిపోయినాడు. మ్
ఇంగోటి అనాల్సింది. నేను నిప్ ఇప్పుడు నేను చెప్తా అన్నా మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి చెప్పే వరకు పెట్టుకోవద్దండి అని. ఆడికి వానికి అర్థంమయిపోయింటుంది.
మ్ ఎమో, అట్లా చెప్పాలె. అ నే ఇట్లా నా తర్వాత కో సియార్ నేను కొడతాను అంటే, వాళ్ళ గ్యాంగని పి ల్చుకోని రా అంట ఎస్టు గ్యాంగ్పిలుచుకొని, వస్తవ అంటే, వాళ్ళ అవసరంలె నేనే కొ నిన్న అన్ని చెప్పిన, మ్ పేరు చెప్ చీ అవ్వ, వాళ్ళ గ్యాంగ్ తీసుకొని వస్తావా, అంట అం అంటే, నేను అ అట్లనే చెప్పిన్నాను అనుకో
అట్లా చెప్తే, ఎవరన్నా ఇంగా
అట్లాగాదేంది వాళ్ళేంది. వచ్చేది, నేనే కొడతాను అని చెప్పిన.
చిన్కోట్
ఆ అదే అన్నాడు. ధనుష్ సేమ్ అదే డైలాగ్ మ్ తిక్కా హలోసా అనుకోని, ఏ మీతో మాట్లాడి వెస్ట్, మీరు పోతారా, నేను పోవల ఫస్ట్ అని చెప్పి వెళ్ళిపోయినా. స్వాగత, స్వాగత స్వామికి ఉమ్ ద్యాస, మారుణ
వేవేవే, అది అది నీ వాయిస్లోనే పాడకూడదు. పాట పాట వేరే వాయిస్లోలో రావాల, మాట్లాడేది, పాట మొత్తం ఒకే వాయిస్
మ్ అదే పాట్ అందుకని వేరే వాయిస్ లోనే వస్తుంది. గదా మళ్ళీ బ వాయిస్, మార్చ మళ్ళీ వాయిస్ మార్చి పాడ గుడదనువ్న్వ్ ని నువ్వే చెప్తావు
వయ్ నీ వ నీ వాయిస్ లో పాట కుడదు, పాటకి వేరే వాయిస్ రావాల
పాటకు వేరే వాయిస్ లోనే పాడింది. అంతేలేని ఏదో తపం ఎ మటిలా ఉన్నట్టుండి నాకు రాటలేదు. పాడు నాయినా గాన కోకిల తిన్నావా నువ్వు తీన్నావా తినవా ఆకలి ఎట్లేదా సా టిలా ఎన్న స్ హ హ హ సోల్డా సోలు సోల్డా
ఊరికే వదలద్దు
కాదలిరికే
అయ్యో అయ్యో
హ హ ఎమీ ఎస్ బయిట్ దోమల్ గుడుతున్నాయి. నేను సచ్చిపొలేను, అందుకే బెడ్మీద దోల్లి మాట్లాడుతున్నా. బుగ్గ మీద లో పడిపోనము గాని అట్లా ఇస్ నాట్ డిస్టర్బెన్స్ విల్ బి నట్దేర్ నీ కంటే ఎక్కువ చేయను వే నిను
చా
చెప్పు టుమారో సడే ఫన్డే
బిర్యానీ తీసిసవ
నీకు క్యాటరింగ్ వచ్చింటుంది నాకు డబ్బులే
క్యాట్రింగ హింగ నాలుగు రోజలు బట్ అప్పుడే ఇదు మీ నాయన కాదు ఆడ డబ్బులు ఇచ్చేది
నువ్వంత
అక్కడ వచ్చేదో మూడు వందల యాభై రూపాయలు కష్టపడితే నువ్వేందో.
మండ మండి తీపి
ఆ ఏ అమ్మా బాడవ ఎంది స్వామి నీకు
ఆ
నీకు హ నీకు ఒకటి తెలుసా ఫస్ట్
ఏంటి
అయ్యా నీ కేేసు నీ యాభై రూపాయలు ఏడు నుంచి వచ్చింది అనుకుంటున్నావు.
ఏమో అదే అడుగుదాం అనుకున్నాను
అప్పటికిప్పుడు అప్పు అడిగినా తెలుసా
చ షట్ ఎవరిని అడిగావు ఆ
వినోద్ నడిగనాల ఈ రోజే వచ్చినాడు పాపం మొడి పెట్టుకని పాపం వాడు పెట్టుకనిందే రెండు వందులు. రే రే సర్లేరా ఈరా మల్లిస్తా ఈరా అంటి మల్లి పప్పు గే పప్పు పోయినాడు చాట్ల అంతా అడగడు ఇస్తాడు నార్మల్గా ఇంకా పప్పుకు పోయినాడా పప్పుకు డబ్బులుంన్నాడు లేకుండా నీ దగ్గరే వేసుకుంటే సిగ్గున్న నన్ని అడిగే కి పే అంటి పో పోయి బడే
తల్లి నీకు ఎంత టూ జీరో
నా ఎందుకులే తల్లి ఉుండు గమ్ముండు అప్పుడు వద్దు
ఇప్పుడు అదింటే న రాత్రి కట్ అయిపోతుంది అందుకని.
ఆ అయ్యిపోనీలే
గొల్లేకి వెళ్ళిపోథాయ్ ఏందో డబ్బులే తక్కువ వస్తుంది.
జూన్ మాసం నాకు శని మాసం
ఉ జూలై మంచి మాసమా
ఏ మన్
అ
ఈ జూన్ లో నా నా కొడుకు బర్త్డే కానీ శని నా కొడుకుది వానీ
వాడి బడ్డే నీకేం చేసిందిరా
వాడే నాకు శని వాని వల్లే ఇంతయింది మళ్ళీ వాని బర్త్డ్ నెలె ఇట్లాయింది ఎప్పుడు లేదు నా లైఫ్ లో ఇలాంటి నెల ఇలాంటి మని షి ఏమీ లేదు
ఎడుతానవే
నాకు నిజానికి కంట్లో నుంచి నీళ్ళు వచ్చినాయి చ కొన్ని దగ్గర దగ్గర ఎవరు చెప్పుకోలేదు
ఆ
ఎవరిని చె నిజం చెప్పనా
ఆ
ఇంతవరకు నా లైఫ్ లో ఎవరిని చేయిజాపి అడిగింది లేదు తెలుసా అసలు అడిగిందే లేదు తెలుసా ఫోన్ చేసి నేను ఎవరికన్నా ఇచ్చినా అంతలా అడుక్కునింది లేదు వాని అమోస్ గానికైతే లెక్క ఏస్తే వంద సార్లు పైన్ చేసేసారు తెలుస లెక్క వేసే వంద సార్లు పైన పోతు ఉంది నా కాల్ హిస్టరీ
అ
ఆ నా కొడుకు కణికరము లేదు వాని వద్దులే వానికి చెప్తా చూడు పీజీ దగ్గరకి పోయి అడకుబోతా
ఏమయో బ్యాట్ బ్యాట్ ఎతుకొచ్చే బ్యాట్ ఎత్కొచ్చే ఒక బ్యాట్
ఫోన్ బి కొనచ్చేస్త ఐఫోన్ మళ్ళీ వాని మోకానికి వానీ మో
కాదు కాదు బ్యాట్ ఎతుకొచ్చేయి స్నేహదన్నా ఆడుకుంటా కదా
దాంట్లో ఐఫోన్ లో చూడాలి ఇంగా అదేందో ఇంగా కాల్ లీఫ్ చెపోతే రికార్డ్ అయితుంది కదా
ఆ ఆ
ఆ వాయిస్ మెసేజ్ పంపించు మళ్ళీ లిఫ్ట్ చేసా అని
ఆ పెడతాడా ఆహా దిస్ కాల్ రి కార్డు వాస్ బీన్ రికార్డెడ్ టు ద మెయిల్ అని వస్తుంది
అదే అదే అదే అదేదో
అ
అ
చందమామనే నుదంటి రాతలేంట చెపో
అయ్యో ఎటు పాయె దిస్ వన్
నేనేడ పాడలేదు లేరా చెప్పు నువ్వు ఏచ్చులోడా పాడ్లేదు వే వే బ్యాగ్ లో ఉంది వే చెప్పు
ఏందో పాడుతావు ఏందో నువ్వు ఊరికె పాప మా పాపం వాళ్ళెంత క ష్టపడి ఆ పాట రాసింటారు. ఎంత కష్టపడి రాగం తీసి రాగం తీసి పాడింతర్ ఆవా అంటావ్
యాల్ నన్ ఇమిటేట్ చేస్తాన్నవా నువు
ఏమి ఆ ఏమి ఏం ఇమిటేట్ చేస్తా ఏం ఇప్పుడు
సర్లే నేనెట్ల మాట్లాడ్తనో ఒక్సార్ మాట్లాడ్ నువ్వు
మాట్లాడ్తాన్న అంటే
మాట్లాడు అస్కలస్కలే లేమ్మా ఆ నాన్ వంక కాదలే కనే ఏదో వస్తది కదా సమ్థింగ్
మ్ తిక్కదాన్ ఉండవు నేను నువ్వు
మే
తిక్కబర్రే
సొల్లడా సొల్లడా
నువు సొల్లుడా సొల్లుడా అంటంటే నాకేందో బూతుల్ల వినబడేనట్టుంది.
ఏ నేన్ తమిళ్ మాట్లాడ్తే నీక్ నచ్చట్లేదా
అస్సల్ నచ్చడంలే
నిజమా, సీరియస్లీనా నాకెంతిష్టం ఆ వర్డ్ అంటే
మ్ వర్డ్ బానే ఉంటుందివి నువ్ బా నువ్వు మాట్లాడేదే బాలేదువి
సొల్లుడా సొల్లు నిజమా సీరియస్లీనా
మళ్ నీక్ కామెడీగా చెప్పాల్నా
వర్షగా ఉందా
నువ్వు చేసా అనేదే అట్లుంది పాపం అటు తమిళనాడోళ్ళు ఎవరన్న వింటే కొట్టేస్తారేమో నిన్ను
విన్నా తమిళ్ అబ్బాయి తమిల్ అమ్మాయి, తమిళ్ అబ్బాయ్ తెలుగు అమ్మాయి తమిళ్ అబ్బాయ్ సొల్లుడా
నేను సొల్లుడ అనది స్వామి నాకేదో బూత్ లాగ వినబడ్తాంది అది దేవుడా
ఆ సొల్లు సొల్లడా సొల్లు
నూ ఆపు డాడీ ఆపుడా
కేది ప్రేయసికే స్ మొఖం చూసి నచ్చేవేళా చెప్పు
మ్ చూడ్ చూడ్ చూడు ఆడ సాంగ్ల చూడు గొంతు లాగి పాడ్తారు. నువ్ బాడ్తే ఏందో
నా రూమ్మెట్ అ కాద్ తెల్సా ఒక్సారి మేం అందరం అంతాక్షరి ఆడినం.
ఇంగా వేరెవరన్న సింగర్ వస్తే సచ్చిపోతాడేమో మీ రూమ్కి
అందాలతో నన్నే తూ ఇట్ల పొడిచేయేస నా అంత సింగరి ఎడనా దొరుకుతారా,
హు సింగర్ అంటే వేది